హ
ఊమ్ చెప్పండి
ఉన్న
ఖాళీగానే ఉ మీరేం ఏం జేస్తున్నారు
నువ్వే నోట్స్ రాసుకుంటున్నం
ఓకే ఓకే డిన్నర్ అయిపోయింద
అయిపోయింది మీద అయిపోయిందా
ఇగా టైమ్ పడ్తది
ఊహ్మ్ ఏం తిన్నరు ఏం కర్రీ
ఇయాల మేము బిర్యానీ జేసాము
అవునా
మీరేం కర్రీ తిన్నారు
అ రాస్త పప్పు కర్రీ పప్పు బెండకాయ
అవునా
ఉ
ఓకే ఓకే మీకు అంటే నాన్ వెజ్ కర్రీస్ అయితే ఇష్టమా వెజ్ కర్రీస్ ఇస్తామా
ఇష్టం మాటన్ అంటే ఇష్టము ఉండదు అది వెజ్ కూడా ఇష్టమే
ఓకే వెజ్ లో ఎక్కువ ఏమి ఇష్టపడతారు
మాట్లాడతరా సర బెండకాయ ఫ్రై
ఓకే వెయి మీకు అంటే పండగ ఏ పండగ అయితే బాగా ఇష్టపడతారు మీరు
ఇష్టమ నాకు
హలో
హలో బతుకమ్మ ఫెస్టివల్ అంటే ఇష్టం నాకు
అవునా ఓకే బతుకమ్మలు ఏమేమి చేస్తారు చెప్తారా
ఆ
బతుకమ్మ పండుగలో ఏం ఏం సెలబ్రేట్ చేస్తారో అసలు ఎట్లా చేస్తారో చెప్తారా
బతుకమ్మ అంటే పూలతో సెలబ్రేట్ చేస్తారు
అ
తీసుకొచ్చి స్టెప్ బై స్టెప్ వెళ్తారు ఒక రోజు ఒక్కొక్క ఐటమ్ తోని దేవుడికి పెడతారు నైవేద్యంగా
అంటే ఎన్ని రోజులు ఉంటదా పండుగ
నైన్ డేస్ ఉంటది
అవునా
అ మీక ఏం కర్రీస్ అంటే ఇష్టం
మా అండి నాన్ వెజ్ అంటే నాకు ఇష్టము కాకపోతే వెజ్ కూడా తింటాను నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం
అవునా హరీస వండుతారా మీరు ఎప్పుడన్నా
కర్రీస్ ఉండమండి మా ఇంట్లో మా ఫ్యామిలీ ఉంటారు కదా వాళ్ళే వండుతారు ఉ మేము కర్రీస్లలో ఎక్కువ చికెను బాగా ఇష్టపడతాము చికెన్ తో పాటు మటన్ కూడా తింటాము కాకపోతే రెగ్యులర్ గా చ వండటం వీక్ లో మాకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నాన్ వెజ ఉంటది
అవునా
అవునండి అంటే ఈ బతుకమ్మ పండగ అనేది తెలంగాణలో చేస్తారా లేకపోతే దేశ వ్యాప్తంగా చేస్తారా
ఆంధ్రలో కూడా చేస్తారు కావచ్చు తెలంగాణ తెలంగాణ అయితే బతికమ్మకి ఇప్పుడు ఏ రేక
ఓకే అంటే నైన్ డేస్ అ చేసేది అది
అ వ చే పితమోంట నైన్ డే సబ్బలా మాస
అవునా
మీక ఎంట ఇష్టం వంట ఇష్టం
నాకు ఫెస్టివల్ అంటే నాకు మొహరం పండుగ అంటే ఇష్టం అండి
అవునా
ఎందుకంటే ముహరం పడుగ వచ్చేసి అంటే మీ ముస్లిమ్స్ కాబట్టి మాకు మొహరం పండగ అంటే ఇష్టము
హ
పరం యొక్క హిస్టరీ ఏంటంటే ఇమామి హుసన్ ఇమే హుసైన అనే మహమ్మద్ రోఫ్త వాళ్ళ ఉంటారు వాళ్ళు వాళ్ళ ప్రాణాలని కూడా ఇస్లాం కోసం ఆర్పిస్తారనటు ఇస్లాం కో జరిగిన ఒక పవిత్ర యుద్ధంలో వాళ్ళు అమరులు అమరుల అవుతారు వాళ్ళని జ్ఞాపకార్థంగా ముహరం పనుగా తొమ్మిది రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు ఇ మొహరం పండుగ అనేది అంటే హ్యాపీ గా సెలబ్రేట్ చేసుకోరా నాటు ఇది ఇ అన్ని ప ఆ బాధతోని ఇప్పుడు రంజాన్ అనేది హ్యాపీ మనగా
ఉ
బక్రీద్ కూడా కొంచెం సంతోషంగా చేస్తు ఉంటాం మొహరం అనేది ఆ మహమ్మద్ ప్రవక్త గారి మనోలు అమరులైన అంటే చపో చపో రాల అరు అమరులేనింటారు కదా వాళ్ళ వాళ్ళ కోసం
వాళ్ళ జ్ఞాపకార్థంగా
చాలా జ్ఞాపకార్ధంగా చేస్తాంమన్నట్టు ఆ ఇప్పుడు శరబ శర్బతాన్ని తయారు చేస్తారు నైన్ డేస్ ఉంటది పన్నగా షరబాత్ అని ఉంటదిషర్బాత్ అంట అంటే బెల్లము మరియు వాటరు సబ్జాకులు ఆ తర్వాతికి సోంబుయ అన్ని వేసి ఒక వాటర్ వేసి దాన్ని తయారు చేస్తారంండి కుండలో
అవునా
కుండా దచ్చి ఆ కుడాలో బెల్లం నానబెట్టి దాంట్లో నీళ్ళలు వేసి నానబెడతారు నానబెట్టి మొత్తం మెల్ట్ అయిన తర్వాత దాంట్లో సోంపు కావచ్చు లైక్ అపోతే ఊదు ఒకక్క ఆవిరి పోగా ఉంటదా పోగా ఆది ఫర్దరు పట్టేసి తర్వాత్ ఆ సబ్ సబ్జా గింజిల్ సబ్జా ఆకులు ఉంటాయి ఆ సబ్జాకులు వస్తారు వేసి ఆ మట్కీలు అంటారు వాటిని వాటి మీద నైవేద్యంగా పెట్టి దేవునికి పాత్యాలు ఇప్పిస్తారు ఎందుకు చేస్తారంటే అప్పుడు కర్బలాలో కర్బలా ప్రదేశంలో యుద్ధం జరుగుద్దన్నట్టు ఇది అక్కడ శత్రు దేశాలు శత్రువులు ఎవరైతే ఉంటారో నీళ్లు తాగకుండా నదీ ని మొత్తం ఆక్రమిస్తారు ఆక్రమించి నీళ్లు తాగకుండా వాళ్ళు పస్తులు ఉంటారు అన్నట్టు దాహం దప్పికతోని పస్తులుటారు వాటికి జ్ఞా పకార్థంగా ఈ షర్బత్ అనేది తయారు చేస్ తరు ఈ షర్భత్ రెండు రకాలుగా ఉంటది ఒకటి పాలతోని తయారు చేస్తారు ఒకటేమో బెల్లంతోని తయారు చేస్తారు ఇదేం చేస్తారంటే నైవేద్యంగా పెట్టి తొమ్మిది రోజులు ఫస్ట్ మూడు రోజులకు స్వాధ్యాలు ఇపిస్తారు నైవేద్యంగా ప ఏడో రోజులకి ఆ తొమ్మిది రోజులకి కొంతమంది ఇక కొంతమంది ఇక భక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు డైలీ కూడా చేసుకుంటారు ఇది
మీరు ఎట్లా చేస్తుండు
చెప్పండి
మీరు ఎట్లా చేసుకుంటండీ
మేమి ఇట్లనిఆ డైలీ చేస్తాం డైలీ డైలీ చేసి నైవేద్యం చేసి ఇంకా చె ఇంటి పక్కన ఉన్నళ్ళకి దగ్గరు నళ్ళ చుట్టాలకి కుల మతాలకుతదంగా దానికి కులము మతం ఏమి ఉండదు అందరికీ దప్పిక దాహం అనేది కులానికి అయిన కులానికి మతానికి లేదు కదా అందరికి అయితుంది దప్పిక దాహం
హ
ఆకలి అనేది హిందూ గైతుదా ముస్ ముస్లిం అవుతు క్రిటిన్కి అతు అందకి అతు కా అదే విధంగా అందరి ఖచ్చతం అన్నటివి
ఉ
అందరికి పని చేేసి వాళ్ళు తాగుతారు ఇప్పుడు ఉగాది ఉంది కదా పండగ ఉగాది ప చేయ పచ్చడి మీరు ఆ పచ్చడి లాగానే చేస్తామన్నాడు ఉగాది పచ్చల్లో చూడండి మనకి నవరుషడ్ చేడురుచుల్ అంటారు కదా అన్ని రు ఉంటాయి ఎ పులుపు తీపి కారము వగరు చేదు అవన్నీ ఉంటాయి కదా అట్లానే ఇక్కడ మనం ఏంటంటే బెల్లము మరియు ఆ వాటరు ఇంకోటి ఏమో పళ్లతో చేస్తామ అన్నట్టి
అవునా
విన్పిస్తుందా
వినిపిస్తుంది ప్రతి పండుగకు ఏదో ఇ రీజన్ ఉంటది
ఆ అంటే రీజన్ ఉంటది పడుగక్క ఎంత వెనుక ఒక హిస్టరీ రీజన్ అనేది ఉంటది కాకపోతే అది చాలా మంది తెలవాదు
అవును
ఎప్పుడు ఉగాదికి ఎందుకు ఇస్తాము మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు మంచి చెడు అవన్నీ ఉంటాయి కాబట్టి దానిని అంటే చీకటి కీవెళ్తూ అన్నీ ఉంటాయి అట్లానే ఆప్పా అది పచ్చడి చేస్తారు ఉగాది పచ్చడి
హ్మ్
ఎందుకంటే ఒకప్పుడు మనిషికి సంతోషంగా ఉంటాడు కొన్ని రోజులు దుఃఖంగా ఉంటాడు సంతోషం ఎప్పుడు శాశ్వతం కాదు దుఃఖం కూడా ఎప్పటికి శాశ్వతం కాదు మన్ చీకటి తర్వాత వెల్తురు ఎట్లా వస్తుదో అదే విధంగా మనకు కూడా కష్టాల తర్వాత సుఖాలు బాధల తర్వాత ఆనందాలు వస్తాయి కాబట్టి వాటిని మనం దృష్టిలో పెట్ కొని మనము వెనక్కి తగ్గకుండా జీవితంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ముందుకు సాగాలి ఈ విధంగా మనిషి చేయడం వల్ల ఏమైదంటే ఆ ఎటువంటి మెట్టునైనా పైకి ఎదగలుతాడు ఇడని మంచి మంచి మంచి మేధావులు కావచ్చు మంచి మంచి సెలబ్రష సెలబ్రిటీస్ కావచ్చు కొంతమంది కట్టిగా పేదరికం నుంచి కూడా పైకొచ్చారు
అందరూ
ఇగోండి మహమ్మద్ సిరాజ్ అని ఉన్నాడు హైదరాబాద్ సంబంధించిన క్రికెట్ ప్లేయర్ అంటే అతను గూర్చి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను వాళ్ళ ఇంట్లో తినడానికి తిండి ఉండకపోయేది క్రికెట్ పోయ పోయే వాళ్ళు వాళ్ళన్న డాడీ ఆటో తోలేవాడు అటువంటి పరిస్థితులో కూడా పైకేదిగిరి వాళ్ళు
అవును
వట్క ఒక వ్యక్తి కృషి పట్టుదల కృషి పట్టుదలతో ముందుకు ఎదిగితే కనే బందివచ్చు మీరు చెప్పండి మీకు నచ్చిన పండుగలు ఏంటి ఆ పండుగలలో ఎట్లా ఎలబ్రేట్ చేస్తునం
న నీ అంత డిటేల్ గ చెప్పడం రాదు బతుకమ్మ అంటే ఇష్టం బోనాలు కూడా ఉంటది ఇంకా పెద్దమ్మ తల్లి పండుగ ఉంటది మా కులదైవం అ
అవునా ఏం చేస్తారు మరి పండడుగలకి ఏమేం చేస్తారు ఎట్లా చేస్తారు మార్నింగ్ నుంచి ఎట్లా సలే సెలబ్రేషన్ చేస్తారు
మరి డాడీ వైపు వోల్ తీసుకస్తారు పొల్లం దగ్గరవి టేకుూ పువ్వు గునుగు పువ్వు తంగేడీ ఏ
మన్న తెచ్చినంటే వట్కి రంగులదుతాం నేను మా అక్క
ఆ కాగితం పూవు అన్నంటద వైట్ పూలు వా కలర్స్ ఇస్తరు కదా
అనా గుంగ పూలేంటరు ఇట్ల కొడుగుంట గుగు ఆ
గొడుగు పూలా ఓకే ఓకే
పూలకి కలర్సే ఇష్టం
అవునా అయితే ఇప్పుడు ఈ ఈ స్టెప్ బై స్టెప్ పేరుస్తారు కదా
హ
వీటి వల్ల ఎందంటే నేను అంటే నా నేను విన్నది అంటే ఈ పూల్ బతుకమ్మ చేయడం వల్ల మన మీద ఉన్నటువంటి చెడు ప్రభావం కావచ్చు మన మీద ఉన్నటువంటి ఏదనా నెగిటివ్ ఎనర్జీ కావచ్చు వాటిని మనం చేసి ఆ వాటర్ లో ఏస్తాం అంటే నీటికి సంబంధించ
నీటికి సమర్ప పించడం వల్ల ఏమైతుంటే మనం ఏదైనా చెడు అనేది బయటికి వెళ్ళిపోద్ది
కాలువలో వేయడం వల్ల కూడా పూలు పూల్ వాటర్లు వేయడం వల్ల కూడా అవి అదే అదే అ మురిగికిపోయి మంచించి వాటర్లా అది రెడీయితది పొలానికి యూస్ అయ్యేకి భూమికి యూరియా ఎరువులు తయారైతాయి ఉమ్
పంచభూతాలలో వాటర్ కూడా ఒకటి కాబట్టి నీరు నిప్పు అగ్ని తేజస్సు అయన్నీ ఉంటాయి కాబట్టి వాటికి మనం సమర్పించినప్పుడు ఏమైంటంటే మనలో ఉన్న చెడులన్నీ ప్రాలాదోలి మన జీవితంలో వెలుగులు నింపుద్ది ఈ బతుకమ్మ యొక్క హిస్టరీ నాకు తెలిసినంత వరకు
పేరుస్తారు పేర్చి వాటిలో అగరబత్తులు పెట్టి అన్నిీ తీసుకపోయి వాటర్ల ఎస్తారు
ఓకే మీరు ఈ పండుగలన్నీ చేసి చేస్త చేస్తూన్నారు కదా మీకు మంచిగా అనిపిస్తుందా ఇవన్న చేస్తుంటే
కపిస్తది
థ్యాంక్ యూ
అ